ఆ వినిపిస్తాన అండి
ఆ ఎనపడుతుందండి
ఏం చేస్తున్నారు మ్యాచ్ చూసారా ఇవ్వాలా
చూసాన్నా మేడం
ఆ లేదండి నేను చూడలేను మాకు టైమ్ లేదు వర్క్ లో ఉన్నాను
ఆ మేడం
ఆ ఏదన్నా కొత్త ప్లేస్ కి విజిట్ అయ్యారా రీసెంట్గా
తప్లేసా
ఈ ఇయర్ లో ఎక్కడ ఇంకైనా వెళ్ళారో కొత్త ప్లేస్ కి
ఇదం లేదు మేడం ఏర వెలేదు
పోయినయర్ మీ మీరు బయట వెళ్ళిన బెస్ట్ ప్లేస్ ఏదనా ఉంటే చెప్పండి వింటను
బైట ఎలనా బస్ట్ ప్లేసా
ఉమ్
అంటే నేను ఎవీ న్యూ ఇయర్ కి ఒకరు లొకేషన్ క వెళ్తా తలకోన్న హార్స్లైహిల్స్ ఎక్కువ తకోనే ఆ
హ
కండర కూడా బాగుంటుంది క్లైమేట్ వాటర్ అంతా టెంపుల్
ఆహా మీకు బాగా ఇష్టమా
ఆ అవునండి మీకు మేడం
నాకు ఇష్టమే హార్సీహిల్స్ ఇష్టము హోర్షిల్స్ కూడా బాగుంటుంది హి కదా హిల్ స్టేషను బాగుంటుంది ఎలనండి రెడు సార్లు ఎలానూ
బాగుందా
చాలా బాగుంటుందండి బా నచ్చింది ఒకసారి సమ్మర్ లో వెళ్ళాను ఒకసారి చలికాలం వేళను ఒక సారి ఎండాకాలం వెళ్ళను చలికాలం అయితే సు సూపర్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది నా చోటు అంటే చలి వింటర్ లో అదే అండి చలికాలంలో
ఫాక్ బడతదా
మ్మ్ బాగా చలి పోగలు చలి మంచి చూ పొగ మంచు చటు ఉంటది చెట్లు అసలు మనుషులు కనిపి రు కొంచెం కొంచెం సే ఇప్పటికే తగ్గుతుంది ఆ మూమెంట్ లో ఫొటోస్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి
మీ ఫ ఫోటోషూట్ చేసుకోవడం బే ఇంద్రశాంత
చాలా ఇష్టం ఇష్టమ అండి నేచర్ ని ఫోటో తీ మన్నా నన్ను నేను ఫొటోస్ తీసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం కానీ నన్ను సరిగ్గా తీయరవ ఓ న నరా స చేసుకొని టైమింగ్ సట్ చే కొన్ని నేనే తీసుకుంటా అప్పుడప్పుడు నన్ను తీస్తారు నేను చెప్తా ఉంటాను ఇలా తీయాలి ఇలా తీయాలని
ఓకే
వాళ్ళు చెప్తా వాళ్ళు చెప్పినట్టు నన్ను తీస్తారు చాలా కష్టం అదో పెద్ద టాస్క్ సండే
ఓకే
కానీ ఎట్లా అట్లా చేయస్తాను ఫొటోస్ తీసుకునేస్ తన బా టైమ్ లో హార్స్లీ హిల్స్ లో అదే చలికాలంలో హార్స్ హిల్స్ లో బలే ఉనింది ఈసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను
ఓకే మేడం
మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చలికాలంలోనే ప్రిఫర్ చేయండి
ఓకే మేడం
ఇంకేమీ వాటికైనా వెళ్ళారా బీచ్లకి
ఆ బీచ్కైతే మత్తం త్రిబి వచ్చేస్క వెళ్లను మేడం
ఆ
నెల్లూరు దగ్గర టూ టైమ్స్ ఎల్లా తుప్పల్ పాలెం బై చెల్లారు ఎప్పుడైనా వేరు తుప్పల్ పాలెం సోమ్ థింగ్ ఉంటది
కూకులు పాల
ఆ
తూపుల్ పాలం విన్నానండి నే పెట్టలేదు
ఆ ఓ సారీ మార్నింగ్ తో ఫైవ్ స్టార్ట్ అయ్యి లెవెన్ లెవెన్ టెన్ టిఫిన్ టైయానికి వెళ్ళిపోయామా
హు సన్ రైస్ చూడడానికా
హా
హు
మా ఎంజాయ్ చేశాం ఇక సెవెన్ సెవెన్ నైన్
బాగుంటందండి
ఇంకోసారి వచ్చి మా లొకేషన్ నుంచి పాండిచ్చేరికి వెళ్ళాం టూ టైమ్స్ బైక్స్ లో నైట్ పెద్ద డ్రైవింగ్ సేమ్ అదింత డ్యూటీ చేసుకొని వెయిట్ కంతా స్టార్ట్ అయ్యామా మార్నింగ్ ఫైవ్ కి అంతా సన్ రైజర్ వచ్చేటప్పుడు వాకింగ్ అంతాంగా బీచ్ లోనే బాగుంది
ఆహా
మీరే మీరు ఎక్కడైనా వెళ్ళారా మేడం బయటకి
నేను రీసెంట్ గా చెన్నై బీచ్ కు వెళ్ళానండి
ఎక్కడ చెన్నై బీచ్ ఆ హ మేడమ్
చెన్నై బీచ్ కు వెళ్ళాను ఆ ఆఫ్టర్నూన్ వెళ్ళాను మళ్లీ చి ఎండ కెళ్ళాను సినిమా కనిపించిందండి నాకు ఒక వన్ వన్ కిలోమీటర్ అందాక నడవాలి ఆ వన్ కిలోమీటర్ నడిచి బీచ్ కాడికి వెళ్ళే లోపు ఇప్పుడె సినిమా కనిపించింది మళ్ళీ అక్కడ తడిచి తిరిగి వచ్చేలోపల ఇంకా సినిమా కనిపించింది
హు
అట్లుంటుందండి ఫిష్ ఉ అంత ఇ ఇష్టం లేదండి తినడానికి
ఉ మీకి ఇష్టమైన నాన్వెజ్ ఏది
నాకు మటన్ అంటే ఇష్టం చికెన్ కంటే కూడా మట్ మటన్ అంటే ఎక్కువ తింటాను
ఓకే మేడం
ఇప్పుడు కూడా ఇష్టంగా తాగుతాను
ఆ తాగార ఎప్పుడన్న సూపు
ఆ తాగినానండి ఫిక్స్ అయితే నాకు అంతగన సూపర్గా ఉంటుందండి
హ్మ్
మీరు ఎప్పుడైన ఎ ఎప్పుడు తాగలేద పాయ సూప్
లేదు మేడం
చాలా బాగుంటుంది
నేన్ మటన్ అంటనె నాకు అలర్జి
అవునా చాల మందికి పట్కోదు తిన్నా నేను కూడ
ఓన్లీ చికెన్ ఫిష్
హ్మ్ హు
హ మేడం ఇంక మేడం
చికెను ఫిష్ ఆ
ఆ చికెన్ ఫిష్ మేడం
ఆహా మీరు చేసుకుంటారా
హా మేడం
మీరు చేసుకొని తింటారా ఫిషు
హ మేడం చేస్తా మీకు వచ్చా సరే సరే
రావండి తింటా బాగా శుభ్రంగా
అవునా
హ్మ్
ఇంకేంటి మేడం
అ చెప్పాలి మీరే నేనైతే విజిట్ అయిన ప్లేసెస్ చెప్పాను కదా చెన్నై బీచ్ పాండిచ్చేరి బీచ్ వెళ్ళాను కానీ ఫస్ట్ టైం నేను ఆ బీచ్కి వెళ్ళడం అమావాస్య ఐ పిన్న దగ్గర్లో అనుకుంటా చాలా దే ఉంటుంది అప్పుడు బీచ్ చూడడానికి చాలా భయం వేస్తుంది ఇప్పుడు ఎవరు బీచ్ దగ్గర రాంపిరు
హ్మ్మ్
మీరు గమనించారో లేదో సముద్రం ఏదో మన దగ్గరికి వచ్చేటట్టు ఉంటుంది
నేను పండితులయితే బీచ్ దగ్గరికి వెళ్ళాల మే తుప్పల్ పాలంలే తె బీచ్ లోకి బాగాస్ స్విమింగ్ గార్డన్ రెండు మూడు గంటలు బాగా ఎంజాయ్ చేసాం
అవునా జాగ్రత్త అండి బీచ్ లో ఎట్లా స్విమ్ చేస్తారో నాకు కొద్ది భయంమేస్తుంది ఈత కొట్టాలని ఎలా అనిపిస్తుందో నాకు
ఒక్కసారిగా పోతాం అనమాట ఒకసారిగా నీళ్ళు దోస్తాయి ఒకసారిగా పెద్దల చెన్నికి లాక్కొని వెళ్ళిపోతుంది. రెండు అలలు వచ్చాయనుకో సవదల్ పైకి ఎల్లిపోతాం
ఉమ్
అలే బాగుంటది మరింత లోపలకి వెళ్ళకన్నా కొంచెం బాగా అంతా ఎంజాయ్ చేశారు.
ఏమో అలలు వచ్చి లాక్కకొని వెళ్ళిపోతాయి
ఈత వచ్చినా ఏం చెయలేం అలలు వస్తాయి అనుకో ఉండి ఆ బాగుంటది బాగుంటారు కాక పోతే టూ టైమ్స్ ఎల్లినం టూ టైమ్స్ బాగా ఆ మీకు స్విమ్మింగ్ రాదా అండి
నీళ్ళు చూస్తే కూడా భయం అండి చాలా మంది చూడండి అబ్మాాయిలు వెళ్తారు మునిగిపోయి వస్తారు ప్రయోగాలు చేస్తారు లేనిపోని ప్రయోగాలు రిస్క్ చేసుకుంటారు
అవునవును మ్యామ్
అందుకే నాకు భయం అండి
ఓకే మీకు ఇష్టమైన హీరో మేడం
జాగ్రత్తగా ఉండండి మరి నేనైతే నాకు తెలిసిన వాళ్ళకి ఏ చెప్తాను జాగ్రత్తగా వెళ్ళండి అనేసి
హ మీకు ఇష్టమైన హీరో ఎవరు మేడమ్
నాకు నాని అంటే ఇష్టమని
నాని నా ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో బాగా సినిమా యందుంది మేడం మీకు బాగా నచ్చిన సినిమా నాని వీ
కృష్ణా గాడి వీర ప్రేమగాధ అంటే నాక్ చాలా ఇస్టమ్ అే అలాగే మజ్ను సినిమా
చూసారా ఎన్ని సార్లు చూసినావ్
నేను వచ్చినప్పుడు అంత టీవీలో చూస్తాను నిన్ను కోరి నేను ఎక్స్పొజ్ చూడ్ను ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోతాను
ఆ
కృష్ణగాడి వీరప్రేమగధ ఇవి రెండు సినిమాలు బాగుంటాయి
హా
నాచురల్ గా అనిపిస్తాడు ఏదో మన పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడు
ఆహా
కాబట్టి ఇష్టమండి
ఓకే
మీకు మీ కేం అంటే ఇష్టం
నాకు ప్రభాస్ మేడం
ఆ హా ఆ ఓకే ఓకే అప్పు ఆయన సినిమలో
హా మేడమ్
ఆ నాకాయన సినిమాలో డార్లింగ్ సినిమా అంటే ఇష్టం అంతె
అదే
మె స్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ హ్మ్ ఎల్లానండి
హార్స్
నాక్ చాలా ఇష్టం ఆ మూవి అందుకోసం వెల్లా
ఓకే మేడం
ఇదే అండి మా డైరీ నాకు ఇష్టమైనవి ఇష్టమైన్ ప్లేసెస్ అవి
హ్మ్
ఓకే అండి అయితే ఉంటానూ
ఓకే మేడం బాయ్ హా అ భయం